ఆ చెప్పండి బావున్నారా
హా అండి బావున్నానండి
ఏ ఈ రోజు టాపిక్ ఏంటండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అది ఈరోజ టాపిక్ వచ్చేసి మన మీరు సమ్మర్ ట్రిప్లకి ఎక్కడ కేళ్ళారు తీర్థయాత్రలు
తీర్థయాత్ర లా నేనంటే షిరిడికి ఎళ్ళానండి
షిరిడి కెళ్ళారా షిరిడిలో ఏమేమి చూసారు ఏంటి మేము గూడ తిరుపతికి ఎళ్ళాము మ నాది కూడ చెప్తాను మీరు షరిడికి ఎళ్ళి అక్కడ ఏమేం చేసారో నాకు చెప్పండి
సరే అండి మీరు తిరుపతికి ఎళ్ళినప్పుడు ఏమేమి చూసారో చెప్పండండి నేను తర్వాత చెప్తానండి
స సరే తిరుపతికి మేము ఫస్ట్ ట్రె ట్రైన్లో వెళ్ళామండి. ఫ్యామిలీ అంతా కలిసి రిజర్వేషన్ చేసు కొని వెళ్ళాము అ ఫ్యామిలీ అంత మా ఫ్యామిలీ అంతా ఒక సిక్స్ సెవెన్ మెంబస్ స్ కలిసి వెళ్ళాము నైట్ ఎక్కుతే పొద్దున దిగుతామండి మనం అక్కడ దిగినంక ఫస్ట్ అక్కడ నుంచి మనకు వెహికల్స్ ఉం టయ్ ఆ వెహికల్స్ తొనీ పైనికి కొండ పైకి వెళ్ళొచ్చు లేకపోతే మెట్లు కూడుంటయ్ మెట్లు నడకద్ ద్వారా గూడ ఎళ్ళొచ్చు ఎందుకంటె పుణ్యం వస్తదని కాకపోతే ఇంగ ఇక ఇప్పుడు ఇ ఇప్పుడున్నా ప్రకారం హెల్త్ ట్రాకారం అందరు అలానే వెహికల్స్ లో ఎళ్తురు కాబట్టి అలానే వెళ్ళాము మేము వెళ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దర్శనం అవ్వడానికి చాలా లైన్ పెద్ద పెద్ద లైన్ లో ఉండే మాకు ఒక రోజు పట్టిందం అండి దర్శనం కావడానికి ఉ హ దర్శనం బట్ అయితే దర్శనం మంచి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత వి తీసుకున్నాము మళ్ళీ అక్కడ మనకు ఊ ఊ అయితే అక్కడ శ్రీవారి దగ్గర మనకు భోజనాలు కూడా పెడుతారు అండి శ్రీవారికి సంబంధించినాయ ఆ అక్కడ పోయి ఆ మేము భోజనాలు చేసుకొని ఇంకా మనకు అక్కడ ఈ తిరుపతి దగ్గ ది దగ్గర దగ్గర తిరిగే ప్లేస్ ఆ స్థలాలు చాలా ఉంటాయండి
అవునా
హ అది వచ్చేసి మనకు అక్కడ ఆ ఫస్ట్ తిరుపతి దగ్గర అయితే శ్రీవారి పాదాలని మళ్ళా అక్కడ ఆ ఆ ఏదేంటి వె వె వెంగమాంబ దేవాలయం అని మళ్ళీ అక్కడ వచ్చేసి కాణిపాకము మళ్ళీ కాల్ శ్రీకాళహస్తి ఇవ్వని ప్లేసెస్ వెళ్లొచ్చు అండి మనం అవన్నీ స్థలాలు వెళ్ళొచ్చు అంటే అక్కడ వెహికల్స్ మనకు అవైలబుల్ ఉంటాయి ఆ వెహికల్స్ లో ఈ దగ్గర దగ్గర ప్లేసెస్ ఆని మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు మ్ ఆ వెళ్ళాము మళ్ళా ఇంకా మేము ఇక్కడ కూడా వెళ్ళామండి తమిళ్ నాడు దగ్గర మనకు గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ అమ్మవారి ఇది అమ్మవారిని గో ఆ అమ్మవారి విగ్రహం ఇన్ని ఇన్ని కిలోల బంగారంతోని చేస్తారండి ఆ టెంపుల్ అయితే చూస్తే అబ్బా మనము మర్చిపోలేమండి జీవితంలో అన్నిసార్లు చూసినా కను కను విప్పుగా ఉంటది. ఉ దా ఎక్కడ అంటే ఇప్పుడు మనకు టెం తమిళనాడు దగ్గర వేలూరు అని ఉంటుది అక్కడ ఊర్లో వెలిచిందండి అమ్మవారు
అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉంటుందండి అది
ఏంటండి
తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లు ఉంటదండి ఐ థింక్
ఏమో నండి మనకు తిరుపతి నుండి అది వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి
తిరుపతి వెళ్ళేటప్పుడ అక్కడికి వెళ్ళేసి వచ్చారా లేపోతే అది సపరేట్ ఇది సపరేట్ ఎల్లారా
లేదు ఆహా అంటే ద ది ఇప్పుడు ఇవన్నీ దగ్గర దగ్గర ప్రదేశాలు ఒక మనకు ఒక రోజు పడతాది కానీ ఇది ఒక్క వేలూరు మాత్రము మనము ఒక రోజు అది టైం తీసుకుంటదండి వెళ్ళి రావడానికి పోవడానికి నాలుగు గంట గంటలు పడుతుంది రావడానికి నాలుగు గంటలు దానికి ఒక్కరోజు ప్రత్యేకించి వెళ్ళాలి మ్ మ్ అదే అదే
ఇంకా మేమేము ఏమో మహారాష్ట్రలోని ఏమంటారు ఉస్ షిరిడి కి ఎల్లం అండి
ఆహా షిరిడికి వెళ్ళారండి భలే ఉంటుంది ఐలేను లేలేను చూసారా అండి అక్కడ మీరు ఎట్లా వెళ్ళారు ఏంటి నాకు వివరంగా చెప్పగలుగుతారా
మేము ఐతే ట్రైన్ లో వెళ్ళామండి అది కూడా రిజర్వేషన్ చేసుకొని మంచిగా పొద్దున్ రాత్రి ఎక్కి పొద్దున్న వరకు ఎక్కడ ఉన్నామండి ఇం ఇంకా మన ఏరియాలో టెంపరేచర్ కంటే అక్కడ టెంపరేచర్ సన కూల్గా ఉందండి మేము వెళ్లేటప్పుడు అయితే
ఆహా అలాగా హ్మ్ హు
ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు మేము బాసరడు చూసామండి
బాసార్దా అక్కడ వెళ్ళితే బాసారదా హలో
అక్షరభాసం చెప్పపిస్తారు కదా అండి దా ఆ ప్లేస్నేమంటారు
ఎట్లా ఉంటదండి
అవునండి
ఆ హా ఇంకా మరి మీరు అక్కడికి వెళ్ళినాక ఎట్లా ఎట్లా అయింది దర్శనం ఎలా అయింది మళ్ళీ ఎట్లా ఇక్కడ ఏమేమి వెళ్ళారు అక్కడ దగ్గర
ఫస్ట్ అయితే మేము రూమ్ తీసుకున్నామండి రూమ్ లో మొత్త మొత్తం ఫ్రెషప్ అయ్యి అవన్నీ చేసినాక అయితే రూము ఒక్క రోజు
ఆహా అలా ఉంటందా ఆ
అలా ఉంటదండి ఇంకా ఆ రూమ్లో మంచిగా ఫ్రెష్ అప్ అయి అవన్నీ చేస్కొని వెళ్ళామండి గుడ్లోకి ఇంకాస్ సాయిబాబా నైయితే చాలా మంచి మంచి డెకరేషన్స్ తో అలంకారాలు తో చానా బాగునరండి
హుమ్మ్
ఇంకా దాని తర్వాత మేమూ నాసిక్ వెళ్ళామండి
ఆహా నాసిక్ దగ్గర ఏమేం చూసారు
హ్మ్మ్ నాసిక్లో అదెంటిదంటే ఒక గృహ ఉంటది కాన్ని ఏంటిదంటే ఇప్పుడు రామాయణం ఉంటది కదా
అంటే సీతమ్మ గుహ్పా అని ఉంటది ఆ ఇంకా అక్కడేమో ము ముక్తిధామని ఉంటది పంచావాటి అనుంటది మళ్ళా త్రయంబకేశ్వర్ ఉంటది
అవునండి అయితే మేము కూడా వెళ్ళామండి అయితే సీతమ్మ గృహ కథ చెప్తానండి మీకు ఏంటిదంటే ఇప్పుడు రావణాసురుడుంట గదండి అమ్మనీ అయితే ఆయన నుంచి తప్పించుకోవడానికీ రాము సీతాన్నీ గృహలో బంధించారండి.
ఆహా అలాగా
ఈ గృహలో పెట్టారండి రాముడు ఐ తే గుృహలో అందుకని వాళ్ళు స్వయంభూగా ఉంటారండి దాంట్లో.
ఆహా
కానీ ఆ ఆ గృహాలుంటాయి కదండి అవైతే చాలా సన్నగా ఉంటాయండి. ఇంకా ఏంటిది అంటే హార్ట్ఎటాక్ పేషెంట్సు ఇంకా కొంచెం కొన్ని కొన్ని డిసీజెస్ ఉన్న ప్లే పేషెంట్స్ ని రానీయర్
ఆహా అలాగ ఓ
ఇంకా కాలారాము గోరెరాము కూడా ఉన్నారండి. అంటే బ్లాక్ కలర్ రాముడు వైట్ కలర్ రాముడు.
ఆహా ఆ
ఇంకా త్రయంబకేశ్వర్ అయితే ఎంత బాగుందంటే ఆ దర్శ నం కావడానికి టూటు త్రీ అవర్స్ అలా పట్టిందండి.
అదే అదే అంటే అదీ నేను నేను నేను విన్న ప్రకారం అది కూడా ఒక జ్యోతిర్లింగమేనా అనిపి
అక్కడ జ్యోతిర్లింగం చానా ఫేమస్ అండి. ఇంకా దర్శించుకోవడం వల్ల మనకి చానా పుణ్యం దక్కుతుంది. ఇంకా చానా బాగుంటుందండి ఇంకా అక్కడ శక్తిపీఠ. ఠం కూడా ఉంటుందండి తెలుసా మీకు.
ఆ అదే నేను కూడా నని సప్తస్తుందని
ఉ అది ఏంటిదంటే అక్కడ వెళ్ళడం కూడా చానా గమ్మతుగా ఉంటదండి ఇంక్ అంటే చిన్న బాక్స్ లా ఉంటది ఆ బాక్స్ కిం మీదికి తీస్కబోతది కిందికి తీస్కబోతది
అదే అదే అదే అంటేదీ కప్పుడు మనము ఈ బెల్లం అలాంటి అక్కడ తీర్థయాత్ర తీసుకొస్తా రండి రోపే ఇట్లా అది కూడా ఈ ది ఇక్కడ సప్తశృంగి అని శక్తి పీఠం అండి సప్తశృంగి అనేది శక్తి పీఠం ఒకటి
హా అండి
అది
చ కానీ త్రయంబకేశ్వర్లు అనేది స్వామివారు మొత్తం వెండి తోని ఇంగ స్వామి వారేమో బంగారం వెండికోటింగ్ అవన్నీ ఉన్నాయి చాన బాగుందండి. చూస్సెనే రెండు కళ్ళు చనిపో సరిపోవు.
ఆహా అదే అదే అదే ఒక దొరకడం కూడా అదృష్టం కదండి ఆ దర్శన్ దొరకడం కూడా ఉ ఇంకా ఉ ఉ ఉ
ఇంకా అక్కడ అయితే మేము చానా ఇంకా ఎంజాయ్ చేసామండి ఇంగా మంచిగా కోరికల్ కోరుకున్నాము.
ఉ
ఇంకా ట్రిప్ ఐ
అ అ అదే అదే అదే ఇంకా ఇంకేం వెళ్ళారు అక్కడ మీరు ఇంకా అక్కడ దగ్గర దగ్గర
ఇంకా అంటే హ్మ్ అంతే అండి ఇంకా
హ్మ్ హ్మ్ ఓకే ఓకే హ్మ్
హలో
ఇంకా చెప్పున్
ఆ ఇంకా అంతే అండి
హ్మ్ అదే ఇంకా అక్కడ ఇది ముక్తి గామ్ లో అన్ని జ్యోతిర్లింగాలు కనబడ్తాయి మళ్ళా ఒక ముక్తిదాం ఆ ముక్తిధామ్ లా అన్ని అన్ని జ్యోతిర్లంగాలు అదే నేను చెప్ తున్నాను నేనింన్న ప్రకారం మీరక్కడ చూశాను అంటురు కదా ముక్తి దామ్లో అన్ని జ్యో తిర్లింగాలు ఉంటాయి మన పంచావట్లో మనం అక్కడ స్నానం చేస్తే అలా ఏదున్నా గూడా తొలిగిపోతాయ్ అని చెప్పారు ఇంకోటి త్రేయంబకేశ్వరం అంటే అది జ్యోతిర్లింగం ఒక్కొక్క జోతి జ్యోతిర్లింగం దర్శనం కావలం ఎంత అదృష్టం ఉండాలి కదండి హ్మ్ అట్లా ఇగ అక్కడ మిమ్మ మరి మీకు మీరు ఆ భోజనాలు ఎట్లా చేసారండి అక్కడ
అక్కడైతే సత్రాలున్నాయండి
ఆహా సత్రాలున్నయా టేఇగ సాయిబాబకి సంబంధించీనా ఆహా అం టే సాయిబాబాకి సంబంధించిన ఫుడ్ పెడ్తారు
హ్మ్ అంటే పరోటాస్ ఉ ఇంకా పెరుగు చక్కెర అన్నము
ఆ
ఇంకాక్కడ ఏంటిదంటే ఒకటేమో ఫ్రీ ఉంటది ఇంక థర్టీ రూపీస్ది ఉంటది అయితే మేము థర్టీ రూపీస్కి ఎళ్ళామండి ఒకసారి థర్టీ రూపీస్కెళ్ళాము ఒకట్ ఫ్రీకెళ్ళాం
ఆహా అలా దిన్నఏమో ఆ అదే అదే అదే
ఫుడ్ అయితే బావుంటుందండి అక్కడ
అదే అదే అదే అదే అండీ నేను కూడ తిరుపతికిళ్తే నా కూడు తి మా వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి ఉంటాయ్ ఇట్లా భోజనశాలలో అవి అక్కడ ఆ సత్రాలు భోజనశాల ఉంటది మేము గూడ అక్కడ్నే తిన్నామం డి ఎందుకంటే ఆ దేవుడిది ఆ ఆ మనకు అ అంటే మనకు చేతికి ఒక నోటి ముద్ద అందడం గూడ గ్రేటే కదండి ఆ దేవుడు
అవునండి ఇంకా
ఆ
స్వామివారికి సమ ఇప్పుడైతే ఈ కాలంలోనైతే సు వడ ఇచ్చేదంట అండి పెద్ద వడ దోశ అంట
ఆ అవును ఇస్తున్నారంట అండి నేను గూడ ఇన్నాను వేరే వాళ్ళు చెప్పినారు సంతోషం దోశనే దోశ ఇస్తురట ఇప్పుడు ఇప్పుడు అది గూడ ఇప్పుడు క్యూ లైన్లకు మనకి లడ్డు ఎలా ఇస్ ప్రసాదం దోశ గూడ ఇస్తురట ఉహు
ఒకటేసారి ఇస్తారంట ఇంగ చానా పెద్ద లైన్ ఉంటదండి
అదే అదే అవునంట అవునంట కౌంటర్స్ ఇప్పుడు కౌం టర్స్ అలా ఉంటయండి అట్లుండి తీసుకోవాలంట అనమాట అలా ట
ఇంకా మీ మీరు అక్కడ లడ్డూ ప్రసాదం తి తీసుకున్నారా అండి మేము గూడా అక్కడ ప్రస దాలు తీసు
అదే అదే అదే ఆ మంచిగైంది కండి అదే ఆ దేవు మంచిగా మనకు ఆ దేవుడి దర్శనం అయ్యి అయన్నీ అయినయ్ ఎందుకంటే దేవుడే మనం రప్పిచుకోవాలని రప్పిచుకొని దర్శనం చేపిచుకున్నరు
అవునండి ఇ కా ప్రసాదం గూడ నా చు చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి ఇచ్చామండి
మొత్తం ఎళ్ళామండి అంటే మేము గూడ చూసినప్పుడు అలా ఉండే ఇంకా ఇప్పుడు చాలా కొత్త కొత్త వన్నీ కట్టినవు అని తెలుసు ఇప్పుడు శ షిరిడిలో గూడ దగ్గర శని శిగ్నాపూర్ అని మళ్ళీ ఇంకా అక్కడ ఇంకొకటి గూడ ఎ పూజ్ నాసిక్ కాకుండా ఇంకొక వేరేదుంది ఆ ట్రిప్ లో గూడ అక్ అక్కడ నాసిక్ దగ్గర ఇప్పుడు మనకు షిరిడి దగ్గర మూడు జ్యోతిర్లింగాలు ఉన్నయండి
ఓ అవునం డి కనీ మేమైతే వెళ్ళింది ఒకటే ఒక జ్యోతిర్లింగం అండి కనీ మహారాష్ట్రలోనే ఇంకా మహారాష్ట్ర